హలో
సేవ
అది న్యూస్ చూసినావా ఇరాన్ ఇరాక్ యుద్దాలు పాస్
నమస్తే అను
ఏ మ కొరియన్ ఒకటి షార్ట్ ఫిలిమ్ చెప్పు చేరస్ ఏ ఓ మోయి రీసెంట్ గా ఏం చూసినవ్ మూవీస్ ఆ చౌరస్త్
పడకలం ఏద అదే కడక్కలం ఎవరు ఎవరు హీరో
హీరో చిన్న హీరో ఇప్పుడు కొంచెం ఇప్పుడు
ఆ రంగనాధనే హీరో తీసినాడు అది ఏది మూవీ రంగనాథ్ ప్రేమలు మూవీలో హీరోయిన్ ఉంటది చూడు వద్దన్నా వద్దన్నా ఆ సాంగ్ అ
ఆ కాదు కాదు కాదు కడు చూసినవ్ వాని సినిమాలు ఒక్కటి కూడా చూ
అది లవ్ స్టోరిన యాదవ్ కృష్ణ గదా
ఆ అది వాడు వేరే వాడు కూడా బాగానే తీస్తుండు దేవుడు సినిమాలు
మన లాంటిది చూడదు గదా లేదా
మళ్ళా ఇంకొకటి వస్తుంది మళ్ళి పిల్లల నుంచి
అతనేనా హీరో దాంట్లో పడకలన్ని
పడకలం లో వేరే వాడు వా వాడింకా చడా వాడు నువ్వు చూసిండా వాని సినిమాలు వాడు తీసిందే ఒక నాలుగో అట్లా తీసి ఉంటడు.
అతని సినిమాల ఉ
మరీ పడకలం లో ఆ ఎనిమిది మంది ఉ
చాలా అంటే చాలా బాగుంటది జోక్స్ గాని చెప్పాలా స్టోరీ
ఏది పడకలమా ఇంతకు ముందు మనం ఒకటి చూసిఉంటే చూడు చడు అది
మనం ఈ సినిమా
అది ఏదో ఉంది నేను నువ్వే సజెస్ట్ చేసాంటే నేను చూసినా అది అది
సజ ఏ ఏ లలాంగ్వేజ్ మ ఏ
అదే అను అతే హష అ గురువా గురువార ఏ అది అదు అది వేరే
గురువారం
అ ఏదంట ముందే చూసా కురువాద
సజెస్ట్ చేసి నువ్వు చూసినావా
అబ్బా
స్ోరేట్ ఉండది
మీ అది కాదు రష్మిక విజయ్ నిన్న అల్లుశిరీష్ ఆది స్టోరీ అలీ
అల్లుశిరీష్ కి పెళ్లయింద్ పెళ్లయింది
ఆమెఆమె అంతా బాలేదు కానీ అల్లుఅర్జున్ అయితే వాళ్ వైఫ్ కి ఫిఫ్టీన్ అన్నివేసరి సందర్భంగా ఫిఫ్టీలక్ ఫిఫ్టీ ఎంతనో చాలా కాస్ట్లీ కారు గిఫ్ట్ ఎవడు అంత గా
డబ్బు ఉంది గా
ఆ అర్ధం కల
కల
వాళ్ళు కూడా రిచ్ అనుకుంటా బానే గ్రాండ్ గా చేసుకుంటారు మ్యారేజ్ ఎవరికి ఏం పేరు ఉంది పేరు
రష్మి కి ఏమవుతారే
చాల రెడ్డీస్ రెడ్డీస్ క్యాస్ట్ ఇంత ఏ అల్లు స్నేహాల లేదు ఆమె అల్లు స్నేహలా లేదు ఆమె అంత హైట్ అంత వెయిట్ అంత ఏ అంత లేదు ఏ అల్ అల్లుఅర్జున్ వైఫ్ బాగుంది కాదు రష్మిక రష్ రష్ రష్మిక విజయ్ మ్యారేజ్ అయితే సూపర్ వాళ్ళ రష్మిక వాళ్ళమా చీర చీరే ఎట్లా కట్ కుందొ చూసినావా రష్మిక ఆ వాళ్ళమ్మా అ టూర్ కాని వాళ్ళ వాళ్ళ ఆ
ఆ వాడు పెళ్లైపోయిన తర్వాత వాళ్ళ ఊరికి విజిట్ చేసి ఇద్దరు బోజనాలు వేటిచ్చినరా ఊరు వాళ
వాళ్ళ ఊర్లు ఆ వాళ ఊర్లు ఫ్యాన్స్ ఉన్నాయి అట్లే ఇక్కడే ఉండు ఇవంటే ఉండి పోమ్మని కూడా అడిగినారన్ ట
నిన్ను కూడా చూసాం వాళ్ళ ఫొటోస్ వాళ్ళ పాత ఇంట్లో ఫొటోస్ చూసినాం నార్మల్ మన మన ఇల్లు లెక్కనే
అవునా సెలబ్రిటీస్ ఇళ్ళు కూడా మామూలుగా నార్మల్గానే ఉండయ
మనం మన ఇంట్లో పాత చూడు
ఆ
అట్లాంటి బండలు ఉన్నాయి
అం తేగా
నార్మల్ మనం మన లాంటోలే ఉండింటరు ఫస్ట్ల సింగింగ్ ఇండస్ట్రీకి రాకము ఉ అ ఉ
ఆ సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత బాగా బాగా మూవీ ఆఫర్స్ వచ్చిన తర్వాత బాగా రిచ్ అయింటారు వీళ్ళు కూడా రష్మిక వాళ్ళు కూడా ఏదో లో క్యాస్ట్
సాయిపల్లవి అనుకుంటా
ఈ ఏమేమ్ ఏమేమో పైకషన్ ఏమో కూరుగంట వాళ్ళమ్మ రిసెప్షన్ ఫంక్షన్ లో వెరైటీగా అదే వాళ్ళ సాంప్రదాయంగా కట్టుకుంది చీర ముందు ప్లీట్స్ పెట్టి అ పల్లె
ఉండొచ్చు రిచ్ ఉండొచ్చు వాళ్లు చెల్లలి
అరవై కోట్లు ఉన్నాయంట ప్రాపర్టీస్ విజయకి ఇరవై కోట్లు అం
బంగారు ఎంత బంగారు వేసుకున్నారు అన్ని నిజం ఉంటదా బంగారు వాళ్ళ పెళ్ళికి విశేషం బంగారు
తీసుకెళ్తా అల్లు బాగా డబ్బులు బోతయి
అంటే మిక్సీ చేసిండ్ర దేని తోటన్న
ఏమో మరి అవి అంతగా మెరుస్తలేవు కదా బంగారె కానీ అది అంత గోల్డ్ ఆ ప్యూర్ గోల్డ్ లా అనిపిస్
ప్యూర్ గోల్డ్ లా కనిపియట్లే అట్లీస్ట్ మన కమ్మలు మన దగ్గ దగ్గర లా గోల్డ్ లాగా కూడా కన్పియా లేదా అది మన మనంత మేరుగట్లే మెరుసట్లేదు ఏదో ఒకటి మిక్స్ చేసినారు నీకు తెచ్చింది చూడు అదే
ఆ వన్ గ్రామ్
వన్ గ్రామ్ గోల్డ్ ఉంటది అట్లా అట్లా అనిపించింది నాకు మేబి మిక్సీ చేసింటారు వేరేది ఎంతనా గోల్డే కానీ మిక్సీ అయిఉంటది ఏమో మిక్సీ చేసి ఉంటారు దేని తో ప్యూర్ గోల్డ్ లాగా
సపరేట్ గా చేపించుకుంటారేమో మా బంగ హమ్
ఆ ఎప్పటి నుంచో ఒక టూ ఇయర్స్ వన్ ఇయర్ నుంచి బ్యాక్ నుంచి చూపిస్తున్నారంట అవి వన్ ఇయర్ అట్ల బ్యాక్ ముందే
వాళ్ళు ఎప్పుడో నుంచి లవ్ చేసుకుంటున్నారు అంతకు ముందు నుంచే చెప్పిచ్చుకుపోయింటారు సిక్స్ ఇయర్స్ లవ్ అంట ఎయిట్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్
డబ్బులు ఎన్ని ఉండొచ్చు వాడే వాడే మియర్ వాడికి గోల్డే ఆమెకి గోల్డే ప్రతి ఒక్కరికీ దండగా గానే కాదు ఎన్నోంట చేత్లకి కేస్తున్నారు
ప్రాపర్టీస్ చాలా ఉండొచ్చు ఎయిటీ ఎయిటీ క్రోర్స్ అంటే ఇంగప్పుడు
ఎయిటి క్రోర్స్ అన్నా ఇంక లక్ష రెండు లక్షలకు దగ్గర
ఆల్రెడీ వాళ్ళు గోల్డ్ రేట్ తక్ క్కువున్నప్పుడు చేపించు కోని పోయ్ అ పెళ్ళికని ముందే వాళ్ళు చేపించు
ఒక లక్షం నిండొచ్చు వాళ్ళు వాళ్ళు చెపిచ్చుకునేకి లక్షం
ఏమో ఇప్పుడే కొన్నారేమో ఉన్నోళ్ళు కదవాల్
ఇప్పుడు కాదంట వన్ ఇయర్ నుంచే ప్రిపేర్ చేసి వన్ ఇయర్ నుంచే గోల్డ్ డిజైన్
రష్మిక వాళ్ళ చెల్లి ఫోర్టీన్ ఇయర్స్ చిన్నంట ఫోర్టీన్ ఇయర్స్
ఫోర్టీన్ కాదు ఇంగా కొంచెం ఎక్కువే
లేదు ఫోర్టీనేలే
ఫోర్టీన్ చిన్న పాప అనుకుంట ఫ టెన్ ఇయర్స్ఉన్నింటాయోమో
చిన్నగానే కనిపిస్తున్నారు అ హే ఒక రీల్లో చూసిన నేను కూడా ఉ అయితంది. ఇద్దరమ్మాయిలే. ఆ ఇద్ధరమ్మయిలే. ఊ బాగుంది ట్రెడిషనల్ గా రెడీ అయ్యింది ఆ రోజు కద పెళ్ళి కూడా బా కానీ కానీ మరీ స్లిమ్గా సన్నగా ఉంది ఆ చీక్స్ ఆ నోస్ చిన్ అన్ని మరి బక్కగా వీక్గా ఉన్నట్టు అనిపిస్తుంది. కదా కనీ వాళ్ళదే ఆ చీ సన్నగా నాజుగ్గ లే అది కానీ అంత బక్కగా బక్కగా కనిపిస్తుంది కానీ వాళ్ళ దాంట్లో స్లిమ్ంగ్ అ కదా ఫిట్నెస్ ఏమో ఫిట్నెస్ అట్ట మెయింటైన్ చేస్తారేమో వాళ్ళు కద
మెయిన్టెయిన్ చేస్తంది ఫిట్నెస్
కానీ ఆమె నవ్వుతుంటే కొంచెం ముస్
ఊ
మళ్ళీ సినిమా తీస్తున్నారు అనుకుంటా వెయిట్ అహా సినిమా తీస్తున్నారు అనుకుంటా మళ్ళీ ఇద్దరూ కలిసి అవ్వాలి నాకు ఇప్పుడు రీసెంట్ ఎవరి సినిమా అది
ఊ అంది అం బాగానే ఉంది ఇద్దరు కామినేషన్లు పెళ్ళయిన తరువాత తీస్తున్నారు
అ
అదొక్క పోస్టర్ ఒకటే ఇడుస్తున్నారు ఆ స
పాతకాలం